హలో
చేస్తునారుఅండి బాగునారా
ఆ బాగానే ఉన్నాం
ఊ ఉమ్ టిఫిన్ చేశారా
ఆ చేసాము
పిల్లలు ఎంచెస్ తున్నారు
పిల్లలు ఆడుకుంటున్నార్
ఉమ్
ఇల్ళు మొత్తం కట్టించేసి ఆడుకునే మొత్తం ఊ మొత్తం వేశాడు వే తీసుకున ఘటకె
సదుతునార పిల్లలున్నాక అంతేగ టైం పాస్ అయిదిలెండి పిల్లలతో
అవును చాలా అవుతుంది ఇంట్లో పని పిలలితోపని థయూ
ఉమ్
ఎలాగో పోనుకున్నారు ఇవాళు ఎందొ ఇద్దరు
కొంచెం చల్లగా ఉందిగా ప్
ఉమ్ ఎస్ ఎండ కాలంలో అయితే అసలు పొనుకోలా సరిగా కొన్సపుపోనుకుంటారు లెస్త సరే పో గుర్తించారు
ఊ
పదకొండింటికి పన్నెండింటికి ఏసీ యశస్తము విలతో విలాథ్రోర్
ఎండలు విపరీతంగా ఉన్నాయిలేండి ఎక్కువగా ఉన్నాయి
ఊ అవును మా పెద్ద అబ్బాయి అయితే అసలు ఇంట్లోనే ఉండడు
ఉ
ఇక్కడ పిల్లలు ఊర్ ఇలే ఎల్ళున్నారు అందుక్ ఇంట్ల ఇంట్లోనేవుంటున్నాడు బజార్ మొత్తం తీపాడు వాల్ల నాన్నా
ఊ వంట అయిపోయిందా మీది ఎవరూ మీ బాబు ఆ చిన్నోడ పెద్దోడా
చిన్నా పెద్దోడు
అంత స్కూల్కెళ్తున్నార ఇద్దరు
లేదండి ఇద్దరు ఎల్లరు ఒక అబ్బాయి చిన్నబ్బయి పాలు తాగుతారు రెండు సంవత్సరాలు పెద్ద ఊ చిలిపిిలి చేస్త మా పెద్ద అబ్బాయి కన్నా వీడు
యహాహహాహ ఆ చిన్న పిల్లలాక ఇంట్లో అల్లరి చేయక ఇంకేం చేస్తారండి మనం చేస్తామా
అన్నం ఎంత తిన్నా చ అసలు అరిగి పోయిద్ది వీడితో
ఆ
అలా గోలచేసే అలా పరిగెత్తాడు అలా యాక్టివ్ గా ఉంటాడు.
వాటి దగ్గర ఏమైనా తీసుకొని మేము వెనకాల పెడిత్ చ్ చూస్తాడు మళ్ళీ ఇటువచ్చి ఇటు ఎనకాల వచ్చి చూస్తాడు మాక్ కాళ్ళు ఎత్తమంట్
ఆ
హాల అమ్మో మా పెద్ద అక్క అయితే అసాకు ఉన్నాడు వాడే అనుకుంటా
ఆ
పొద్దున్నయి వాళ్ళు పొద్దున్నే ఎంట్రుకలు లాగాడు వాడివి వాడ ఎడస్తున్నాడు వాడిని
అయ్యోయ్యో మ్మ్ ఈ చిన్నాడు కూడా కొంచెం పెద్దగయితే
ఏడు కొడతే అబ్ అబ్బాయనేమనను ఇచ్చి ఊరుకుంటానామ్ పాడు కొడుతు
హ్మ్మ్ ఎం కొరండరు ఇవాళ
ఏం
మ్మ్
స్ మరికా అదర్బాగన్నారా
బాగున్నరమ్మా అందరు బాగున్నారు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ చెనీ అనేవి
ఆ మత్తు మైంది
మాకు ఇంకా ఉన్నాయి మాకు ఇంకా రొండు ఉన్నాయి
అంటే నిన్న ఒక ఫంక్షన్ నా పెళ్ళి పెళ్ళికి వెళ్ళొచ్చారు మా ఇంటి వాళ్ళు
ఫంక్షన్
అంటే నేను మమ్మోలా ఊర్ ఉన్నాను కదా షాపు మాకు షాపు షాపుంటాది
మ్మ్ మాకు ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఉంది కింద పోషణ అబ్బాయి పెళ్ళి ఉంది ఇంకా చుట్టాలో ఇద్దరి ఫంక్షన్స్ ఉన్నాయి మాది జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఒకటిపోతే ఒకటి ఒకటి పోతే ఒకటి సమ్మర్ వచ్చిందంటే చాలు మాకు అన్ని పెళ్ళిల్లె అన్న ఫంక్షనలే తిరగాలేగాని అన్నీ జరుగుత అన్నీ అవుతాయి మాకు
ఉ
ఆ హమ్ మా అమ్మ వాళ్ళదే పెద్ద ఫ్యామిలీ అనుకుంటే విడది ఇంకా పెద్ద ఫ్యామిలీ
హ్మ్ రా
హ్మ్
వాళ్ళల్లో ఉంది. వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళ చచ్చినట్టు
హ్మ్
అయిపోయి ఏమన్నా కొంచెం ఉన్నాయ్
హ్మ్ ఉమ్ హ్మ్
ఏ డిన్నర్ సెట్
ఉ ఆ చెప్పండి వింటున్నా
పేద బాక్స్ తెచ్చారు అవ్
మే రాత్రి ఎంగేం బడి క్కెళ్ళాం అక్కడ కూడ చిన్న బాక్స్ ఇచ్చారు చిన్న లడ్డు ఇచ్చారు మాకు ఆ అబ్బాయి యేమో జాబ్ ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు మంత్లీ వచ్చేది త్రీ అండ్ హాఫ్ ల్యాక్ మూడు లక్షల యాభై వేలు అంటా శాలరీ
మళ్లీ అంత ఉంటే చిన్న బాక్స్ ఇవ్వడం ఏంది
ఇంకా వన్ మంత్ లో పెళ్ళి ఉందిగా పెళ్ళకి బాగా గ్రాండ్ గా చేస్ కోవాలని చెప్పేసి సింపుల్ గా చేసుకున్నారు మ్మ్ అది లవ్ మ్యారేజ్ వాళ్లది లవ్ మ్యారేజ్, ఆ డబ్బులు ఏం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడు కట్నాలు కానుకలు ఏం లేవు
హ్మ్ అట్లా చేసుకుంటే మంచిదిలే
ఉ మంచిదే అదే మ్ ఇంకా అదొకటి వస్తది వచ్చే నల్లో ఇంకో ఆదే నెల్లో ఇంకొక పెళ్ళి ఉంది మా చుట్టాల్లో ఈనెలా మా పెద్నానద్ దినం ఉం డి
ఆ అ
మ్
చెప్పారా మీకు
ఆ ఇంకా చెప్పల, నిన్న పండకి వెళ్ళినప్పుడు అమ్మల ఇంటి దగ్గర, అక్కడ మా బాబా వాళ్ళు చెప్పారు ఈ నెలనే దినం చేస్ స్తారంటా మొన్న రీసెంట్ గా ట్వంటీ డేస్ ధ చేస్తారు కదా అది చేసి
టెన్ డేస్ కి చేసారు
ఆహా ట్వంటీ డేస్ది కూడా చేసారంట టెన్ డేస్ చే అయి తరువాత ట్వంటీ డేస్ ర్ చేశారు ఇప్పుడు ఫార్టీ డేస్ కి చేస్తారు కదా ఫార్టీ డేస్ కేమో అందరి పిలిచి చుట్టాలు అందరినీ పిలిచి చేస్తారంట, గ్రా కొంచెం బాగా చేస్తారంట
అవునా
హ అప్పుడు అద ఒకటి వెళ్ళల్సి వస్తుది మా ఇంట్లో వాళ్ళు ఎవరు రారు బాబునన్న తీసుకొని రావాలి
ఏ అస నా బాగాలా మమ్మల్ ఇంటికి వెళ్ళాను ఈసవంగ ఉందే తపతి అన ఎలా
అప్పుడు ఎవరికి పిలవలేదండి లేండి అక్కడ అంతా అప్పటికి చేసుకుని
మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి పిలిచారు మా పెద్దమ్మ వాళ్ళకి మామ నేను వెళ్ళదుగా ఒకసారి వెళ్ళొద్దామని చెప్ప
నేను అనుకున్న వెళ్దాం ఒకసారి చూసేసి వద్దాము అని అనుకుంటే ఇంట్లో పని సరిపోతుంది అదిది కేందు టెన్ డేస్ ఆగితే ఫార్టీ డేస్ చేస్తారు వెళ్ళ వచ్చులేను ఉకు
అే నేను చచ్చి చచ్చిపోయినప్పుడు నేను వెళ్ళదుగా ఒకసారి
కా అది సడన్ గా అయిపోయింది గానీ ఏం లేదండి. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది బాగుందా. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంటుంది బాగు టుందా
ఆ బాగానే ఆ బాగానే ఉందండి. అదే చాలా రోజుల
టైమ్ టు టైం ఫుడ్ తింటూ ఉండండి.
పొద్దున్నే మొహంకడంగానే పెరుగన్నం తింటే కొంచెం గ్యాస్ ఏం రావట్ల ఇంక అందుకే అదే కంటిన్యూ చేస్తన్న.
ఉమ్మ్
బిల్లల్ లేేకుండా
టైమ్ టు టైమ్ ఫుడ్ తింటూ ఉండండి తొందరగా తినండి.
మా అమ్మ గూడా అట్టానే తింటాంది మా అమ్మ కూడా గ్యాస్ వస్ే ఉన్నా
ఉమ్
మా అమ్మ కూడా అట్టానె తి
ఉమ్
చిన్న మా నాన్న వల్లా చెల్లేలు.
లో బీపీ ఉంటే అలాగే ఉంటది కళ్ళు తిరుగుతయి.
ఆ నాకూ ఆ తను
నాగ్గూడ మొన్న అలాగే అయింది.
ఆ
నాకు మొన్న లో బీపి కళ్ళు తిరుగుతంటే లో బీపీ ఇప్పుడు టాబ్లెట్స్ ఉంటయి హై బీపి కన్నా ఉం తే గానీ హూ హ్మ్మ్
లో బీపీ కి ఉప్ ప్పే ట్యాబ్లేట్
అహ్ హ్మ్ మా అన్ని సప్పడి సప్పడి కూర్లో సప్పడి సప్ సప్పడి అన్నాలు మాక్ అవి తిని తిని నాకు లో బీపి వచ్చేసింది వాళ్ళకి బీపీ కంట్రోల్ లో ఉంది
మా ఇంట్లో కూడా తింటారు తక్కువ అంటే మా మామయ్య కి స్తున్నారు ఇంకా తక్కు వేసే నేను అన్నంలో కూరల్లో వేసేటప్పటికీ ఆ ఎఫెక్ట్ నాకు హ్మ్
హ్మ్
ఇంక మామూలుగా
హా
ఏం చేస్తున్నారు అయిపోయిందా ఇంట్లో వర్కి
అయిపోయింది స్నానం చేసేసి కొంచెం బయటికెల్లె పని ఉంది వెళ్ళాలి ఇంక అంతే అయిపోయింది పని హ్మ్ సరే అండి అయితే ధన్యవాదములు థ్యాంక్స్
లో
దా
హలో
హలో
ఆ చెప్పండి
సరే నండి ధన్యవాదములు థ్యాంక్స్
ఆ సరే అండి ధన్యవాదలు ఎల్లి రండి షాప్ పింకి
ఆ సరే మరి బాయ్